హలో
క హలో బాగున్నారా హలో హలో
హలో
బ్రదర్ వాయిస్ వినిపిస్తుందా
హలో ఆ విని పిస్తుంది ఓకే ఇప్పుడు ఓకే వినిపిస్తుంది వినిపిస్తు
ట్వంటీ
ఓకే ఓకే చెప్పండి ఎ ఆ మీరు శ్రీనివాస్ గారా
ఆ ఆ అవునా అవునా స్టడీ గురించి ఏదో అడుగుతా అన్నారు కద అన్న ఏంటి ఎక్కడ జాయిన్ చెపి ద్దామని మాట్లాడదాం అన్నారు హలో చెప్పండి
మా అబ్బాయి సెవెంత్ క్లాస్ చదువుతున్నారు
ఆ
వినిపిస్తుందా సెవెంత్ క్లాస్ చదువుతున్నారు ఆ మహర్షి విద్యాలయ మహబూబాద్ లో మహబూబాద్ లో నెక్స్ట్ ఇయర్ అట్లా ఖమ్మం అట్లా చేద్దాం అని చూస్తున్నాం క్లాస్
అవునా అయితే ఇప్పుడు సి బి స్ యా ఎట్లా ఏం చెపిద్దాం అంటే మరి ఐటీకి పంపిద్దాం అనే
ఇప్పుడు మహర్షి లోనే అదే స్కూల్లో ఐఐటి ఉన్నది నడుస్తున్నది సిబిఎస్ఈఏ సలబస్ మొత్తం
అయితే మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఆ బెటరా అరే శ్రీచైతన్య వేరే ఉంటాయి కదా నా అక్కడ ట్రై చేప్పారు ఖమ్మంలో గాని వరంగల్లో గాని
అదే మీక ఏమైనా ఐడియా ఉందా
అంటే మన తెలుసు వాళ్ళ అంటే మా తెలిసిన ఏపీఎం సార్ వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు అక్కడ జాయిన్ అయ్యారు వాళ ఇగ అట్లా టూ ఇన్ వన్ గా చదివిస్తున్నారు అక్కడ విత్ ఐటి తో సహా వాళ్ళే స్టడీ ఉంటదట కాకపోతే ఇప్పటి నుంచే ఐఐటీ ఇట్ల ఇంక్లూడ్ చేస్తారు అదే కొంచెం మెంటల్ ప్రెషర్ పడుతదేమో అనేసి ఆలోచిస్తున్నా అన్నా
ఆహాహాహా మా మా అబ్బాయి మా అబ్బాయి ఇక్కడే చదువుతామన్నాడు ఐఐ టి ఉంది చదువుతున్నాడుగాని కొంచెం స్ట్రెస్ లెస్ ర గానే ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ అంత అంటే అంత ఫెస్ లేకుండానే ఉన్నది
అదే అదే అదే ఎట్లా ఉంటది మ మా అన్నయ వాళ్ళ బ్రదర్ అన్నయ్య వాళ్ళ బ్రదర్ గుడా ఉన్నాడు హలో అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నడు ఇప్పుడు ఆయన ఆయనను కూడా జాయిన్ చేయించాలి అదే మీకు మీరు ఆల్రెడీ మీ అబ్బాయి అక్కడ ఉన్నారన్నారు కదా గా ఇగ ట్లా ఉంది మరే అట్లా బాగుందా లే లేతే ఖమ్మంలో వేస్తే బాగుంటదా
ఇంకా బెటర్ కదా ఇక్కడ నుండి కాకుండా హాస్టల్లో వేస్తే బెటర్ అని నేను ఆలోచిస్తున్నా
అవునా అదేగాని మల్ల స్ట్రెస్ ఏమన్నా అయితదా ఇగ అట్లేమనీ
ఎందు స్ట్రెస్ ఎందుకైతాయ్ ఇప్పుడే కదా నేర్చుకునేది మళ్ళ టెన్త్ తర్వాత వాళ్ళకి వర్కౌట్ కాదు చదువుకోవడం ఇప్పటి నుండే అది దాన్ని చదువు అతే ఐఐటి ఆ నీట్ ఇట్లా చిన్న చిన్న సిలబస్
అదే ఇప్పుడు మనం మన టైం లో అసలు టెన్త్ క్లాస్ చదవడానీకే ఆగమమైన అది తెలుగు మీడియ లో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది ఇంగ్లీష్ మీడియంలో ఐఐటీ వచ్చినాయ్ ఐఐటి అట ఏ ఐ అట ఏ కొత్త కొత్త కోర్సులు వతన్నాయ్
తప్పదు మరి ఇప్పుడు అడ్వాన్స్ ఉంటుంది గదా
కొత్త కొత్త కోర్సెస్ వస్తున్నాయి ఇగ వా వా నీ అందులో పంపిస్తే ఎలా ఉంటది అంటారు
ఇప్పుడు ప్రతిదీ నేర్చుకోవాల్సిందే ఇప్పుడు అడ్వాన్స్ కదా ఇది అడ్వాన్స్ ఉండాలి లేకపోతే స్లో అయిపోతారు పిల్లలు అందుకే పంపిస్తే చాలా బెస్ట్ అదేదో ఇంటర్మీడియట్ బీటెక్ లో ఇంటర్మీడియేట్ బిటెక్కూ చదివి చదువుకు ఇప్పుడే బెస్ట్ చదువుకుంటాయ్ కొంచెం తక్కువ సిలబస్ తీసుకొని
ఏమో అదే ఆలోచిస్తున్నాం ఎంత ప్రైజర్ ఏమన్న అయితు అసలు ఎట్లుంటది ఒకళ్ళేమో సాఫ్ట్వేర్ పో అంటారు ఒకవేళ ఏఐ టెక్నాలజీ ఇటు పో అంటారు ఒకళం సివిల్స్ వై బొమ్మని అంటారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు అసలు ఎట్లా బాగుంటది ఏంటి అనేది అర్థం కావట్ల సివిల్స్ తయి బోవాలన్ అది కూడా సిక్స్త్ నుంచి అది కూడా నైన్త్ టెన్త్ నుంచి కూడా స్టార్ట్ అయిందట సివిల్స్ అది కూడా దానికి కూడా ఉంటద కో కోచింగు నైన్త్ టెన్త్ ఆ స్టాండర్డ్ నుంచి వాళ్ళు డిగ్రీ వరక ఇంట ఇంటరయ్ పోయే వరకల్లా వాళ్ళకు అందులోనే ఇంక్లూడ్ చేసేసి యాడ్ చేసి చెప్తారట హైదరాబాద్ లో ఉన్నాయట ఇన్స్టిట్యూషన్స్
అవునవును ఢిల్లీలో ప్రస్తుతానికి బాగా నడుస్తు ఉంది సివిల్స్ ఇక్కడ మన మ మన ఏరియా నుంచి చాలా మంది ఉన్నారు సివిల్స్
హైదరాబాద్ల అంత తక్కువ ఇంత ఆ ఢిల్లీలో బాగా నడుస్తా అయ మొత్త మొత్తం సివిల్స్ అంటే ఢిల్లీ పంపిత్తారు ఇప్పుడు అదొక సినిమా కూడా వచ్చ కదా ఏదో సినిమా వచ్చిందది సివిల్స్ వాడు అ ఢిల్లీ పోయి చదువుకుంటాడు కష్టపడి బీహారో అటు ఎట్ నుంచి పోయి మంచిగు దా సినిమా అట్నే ఉంటది ఇకాడ చాలా కష్టాలు పడతాడాడ అదే ఎట్ల అయితే బాగుంటది ఇప్పుడు మనం ఎ మనం ఎట్లాగో సరి ఇగ ప్రిపేర్ అవ్వలేదు ఏది కరెక్ట్ ఎక్కువ చేయలేకపోయానాం ఎటు ఒకవైపు వెళ్ళకుండా ఒక లైన్ లే లేకుండా ఒక గైడెన్స్ లేకుండా వెళ్ళిపోయానాం పిల్లలైనా కొంచెం మంచి మంచిగ వెళ్తే వాళ్ళకంటూ ఒక రూఫు ఎట్లెయ్యాల అనేది కూడా అర్థం కాక రకరకాల కోర్సులు వచ్చినాయ్ రకరకాల లైన్స్ అంటే రూఫు
అవునవును
ఏంది తొందర సెటిల్ అయితరు అనేది కూడా మనకే కొంచెం కన్ఫ్యూజన్గా
కన్ఫ్యూజన్ లో ఉంటది ఏం కన్ఫ్యూజన్ లేదు గా కాని వాళ్ళ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి వాళ్ళని చూస్తా ఉండాలి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది దీనికి
ఇప్పుడు మీ అబ్బాయి ఎలా ఉన్నాడన్న మరి మీ అబ్బాయికి ఎలా ఎలా ఉందంట నువ్వు మాట్ స్టడి పరంగా ఎట్లా ఏ తావ్ ఏందీ అడిగిర్రా
అబ్బాయి ఏందంటే వాళ్ళకి ఇచ్చే బుక్స్ పెద్దగా చదవడు జస్ట్ జనరల్ నాలెడ్జి చదువుతాడు బుక్ అండెస్ స్టాండింగ్ చేసుకుంటాడు ఎగ్జామ్ రాసుకొని వస్తాడు బుక్స్ అన్ని బట్టి పట్టి మన సం సదవడు అనిష్టం కంప్యూటర్స్ చాలా ఇంట్రెస్ట్ ఆయనకు అంటే ఆయనకు సాఫ్ట్వేర్ సైడే ఏ పని ఉంటది అంటే కంప్యూటర్స్ గిట్లా అన్ని వచ్చు ఆల్ అయనే మ కు సబ్జెక్ట్ చెప్తడు తెలియకపోతే కొన్ని
అమా మంచిదే అయితే మీవాడు సాఫ్ట్వేర్ సైడ్ ఏ ఐ ఆఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ టైప్ ఆఫ్ ఈ ఐ ఐ టి వీటి కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
దాంట్లో దాంట్లో కెమిస్ట్రీ బాండింగ్ కెమిస్ట్రీ అంటే కొద్దిగా ఆయనకు ఇంట్రెస్ట్
ఇబ్బంది ఆహా పోయ ఇంకేంది మరి అట్ట అయితే ఇక మరి మళ్ళ ఈ రెండి ఇట్లో ఏదైనాలేదు ఐటి జి అయినాం లేదు లేకపోతే ఏఐ టెక్నాలజీ ఇట్ల వీటిపైన
ఐ ఐఐటి వాళ్ళ స్కూల్లో లో చెప్తున్నారు స్కూల్లో నడుస్తా ఉన్నది కు అంటే వాళ్ళకు డైలీ డైలీ ఒక ఇది ఉంటది సబ్జెక్ట్ వాళ్ళకు నాలుగు సబ్జెక్ట్లు ఉంటాయ్ అర్థమేటిక్ ఆ లాస్ట్ పీరియడ్ అది ఉంటది వీక్లీ
హ్మ్ హ్మ్ మంచిగా వస్తాయమో
మంచిగా ఆ మంచి వన్ ఫిఫ్టీకి నైంటీఅదొట్ల వస్తాయి ఎయిటీ ఫైవ్
ఇంకా ఒకలేనాన్న ఒకలేేనా బాబు ఇంకా ఇంకొక ఇంకా ఉన్నారా ఎవరన్నా పిల్లలు ఆమె ఏం చదువుతుంది పాప ఏం చదువుతుంది ఆమె ఎట్లా మన ప్లాన్ చేస్తుర్రు అమా ఇప్పుడు స్టార్ట్ కదా
ఇక్కడ విద్యాభారతి స్కూల్ అని ఉన్నది అక్కడ పంపిస్తున్నా జమ్మళ్లపల్లి ఉ తగుని అది బానే ఉంటది స్కూలు కొంచెం పర్వాలేదు అంటే ఐఐటి కాదు ఏం కాదు ట్రేడ్ సెల్ ఆ సిబిఎస్సి కాదు ఆ సిబిఎస్స కాదు స్టేట్ సిలబస్ స్
స్టేట్ సిలబస్ కానీ క్వాలిటీ ఉంటది మంచిగ ఉంటది
ఓకే పర్వాలేదు ప్రజెంట్
అవును మరి ఏలా ప్లాన్ చేద్దాం ఇప్పుడు ఫిఫ్తే కదా ఇంకా ఫ్యూచర్ లో ముందుంది కదా మరి ఆమెన ఎలా పంపిద్దాం ఒకటారు ఇంకా ఏమైన్నా ప్లాన్ ఏస్తుంట్రా అంటే నావోదయ కానీ అట్లానే ఏమైనా
అంటే మామూలుగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాపిస్తున్నాము బట్ అందులో పంపియట్లేదు ఇంతవరకు మా దగ్గరే పెట్టుకుని ఇంటర్మీడియట్ తర్వాత ఎట్లాగో బయటికి వెళ్తరు కదా అందరు ఇగ ఇద్దరు అబ్బయిగానీ అమాయిగానీ ఇద్దరు మా ఇంటి దగ్గర నుడి అపాండ్డౌన్ చేస్తరు వాళ్ళు పక్కనే కాబట్టి స్కూల్స్ సో ఆ అట్లా పంపిస్తున్నాము సెకండరీ టెన్త్ తర్వాత ఇగ ఎట్ల ఉండరు కదా వాళ్ళు
అదే అదే
హైదరాబాద్ గాని ఒంగోలు గాని అట్ల పంపి వాళ్ళ ఎజుకేషన్కి
ఏమో ఉన్నాయి మది ఇప్పుడే కాదమ్మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది డిగ్రీలు చేసి కూడా ఖాళీగానే ఉన్నారు ఏం అంటే ఆపర్చునిటీస్ ఏం లేవు చదవాలంటే ఏ లైన్లో వెళ్ళాల తెలవక ఏటో ఒకవైపుపోయి ఏదో డిగ్రీలు చేసి అట్లున్నారు ఏ పనిలేక పెయిటింగూ ప్లంబింగ్ ఎలక్ట్ర్రిషియన్ అట్ల చేస్తురు
అవునవును
ఆ
తప్పదిగ ఈ రోజు పూట గడవాలంటే ఏ ఏదో ఒకటి చేయాలే
స్టడీ ఎట్ల అయిపోయిందంటే ప్ర త్తదే బిజినెస్ అమ్మో ఫోను ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. అట్లా అయిపోయింది. స్టడీ మొత్తం
అవునవును
ట్టీ ఇక ఇబ్బంది. అవుతుంద్యా అంటే ఇప్పుడు లక్షల్, లక్షలు పెట్టి టి చదివించాల్సి వస్తాంది. ఏమి మనకి క్లారిటీ లేకుండా ఉండట్లేదు.
అవును అవును కాని మనమేయర్ ఓట్లక్ బోతున్నామో వాళ్ళకు ఫస్ ఐడియా ఉండట్లేదు. స్ సో అది ఆ ట్రబుల్ అవుతా ఉం తే వాళ్లకు
చాలా ఇబ్బంది. అవుతుందన్న ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంద్ మందిన్నారు. ఆ ఏమి లేకుండా మాన్నా అడుగుతా ఉంటారు. మనకే సక్కగా లేదని మనం ఆలోచిస్తా ఉంటా మనం క్లారిటీకి వెళ్ళలేదు. వాళ్ వాళ్ళకేం చెప్పాడు. అట్ లేదులే కానీ మన, పిల్లర్లైనా మనకు తెలిసిన వాళ్లనైనా ఇప్పుడు ప్చ్ క్కముందు జరగబోయే వాళ్ళనైనా, కొంచెం మంచి లైన్ లో పెట్టాలని ఆలోచిసన్నా
అవునవును గైడ్ చేయండి. వాళ్ళకి పోతే బెస్ట్ కదా.
ఉమ్మ్మ్
మీ క్ మీకు కిడ్స్ ఉన్నరా
మాక్ లేరన్న అన్నయ్య వాళ్ళకున్నారు. అన్నె ఆ లేదు. అమ్ అన్నయ్య వాళ్ళకున్నారు. వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తాన్న ప్రజెంటిగా వాళ్ళకి ఇస్తే మనం ఇచ్చినట్టేగా అన్నా, సరే అన్నా చూడండి. పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఇంకా చేర్ కిడ్సే ఇంకా టెన్త్ దాది ఫిఫ్త్ వరకు కూడా రాలేదు. కావోతే ముందుగాలా ప్లాన్ చేస్తున్నాం ఏదైన్న ఉంటే సజెషన్ ఇవ్వండి. అన్న సరేనా అన్నా హలో
ఆ తప్పున్ ఓకే ఒ
జీ ఏవన్నా సజెషన్స్ స్తుంటే, నాకు ఇవ్వరాదండి. సరే అన్నా
ఇస్తా తప్ తప్పకుండ ఇస్ ఇప్పుడు
ఆ భై ఇప్పుడు ఆ ఇక్కడే ఇక్కడేది తవ్వుతున్రు లోకలే
అవునా ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా అంత మంచిగా నేర్పించండి ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషన్
ఓకే అన్న థ్యాంక్ యూ అన్న
ఇంకా ఏమన్నా ఉందా స్కూల్స్ బెర్ స్కూల్
ఆ ఏం లేదండి ఇంకేం లేవు మన దగ్గర అంతా ఏం లే మహ్బాధే ఇగ అక్కడైతేనే బాగున్నాయి
ఆహా ఓకే ఓకే థ్యాంక్యూ
ఓకే అండి థ్యాంక్ యూ ఓకే